గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్
ఏం చేస్తున్నారు
న్ ఇయర్ ఖాీనే ఉన్నా అండి మీరేం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీగా ఉన్నాం బ్రేక్ఫాస్ట్ అయిందా మీది
ఆహా లేదు చేయలేదు ఇంకా
మ్మ్ బ్రేక్ఫాస్ట్ లో ఏమంటే ఇష్టం మీకి
దోష బోండా
అవునా ఇంట్ ఇంట్లోద లేకపోతే బయట కదా
ఇష్టం ఇ ఇంట్లోనే ఈ ఇష్టం ఇంట్లోదే
ఆ ఇం తోనేంద ఎలా అంటి చ మరి న వయిస్ బ్రేక్ అయితుంది అడి
టైప్స్ స
హలో
సంటంటాయినాదా
ఇ వాయిస్ బ్రేక్ వస్తుంది కొంచెం నెట్వర్క్ లో వస్తారా
ఆ
లేేవు దౌ
ఇనిపిస్ నా వాయిస్
అవున బ్రేక్ అయితుంది
ఒకే ఒకే కొంచెం వయోలెన్స్